నేను బాగున్నా మీరు బాగున్నారా
ఆ బాగున్నా ఏం చేస్తున్నా
కాలి ఇప్పుడే క్లాస్ అయిపోయింది ఆ తిన్నావా
ఈరోజు
మనకి ఈ రోజు ఎల్సిడి గురించి తెలుసుకునం
ఆ
ఈఎస్పిి థర్టీ హాట్ లో వైఫై అనేది ఎట్లా కనెక్ట్ చేసుకోవాలి
ఏేది ఎమ్మె మీదనా వర్క్ షాప్
అంబాడడ్ ఐ వాడి నెట్ చేసి చెప్తా ఉన్నారు
హమ్
అన్నీ సేమ్ సేమ్ చార్స్ ఇంకా ఆడినో
అయ్యా సెన్సారు అల్ట్రాసోనిక్ సెన్సర్ ఉ ఆ టెంపరేచర్ సెన్సర్ యూ బాగా చెప్తున్నాడు వర్క్ షాప్
తాన్నాడు తెలుసా నీకి సెన్సర్స్ ఆ ఇంకేం చి చేస్తాయో ఎట్లా చేస్తాయి
మాకు ఏంది కానీ చెప్పినారు ఇప్పుడు ఆయనది ఐఆర్ సెన్సర్ అనేవి ఆబ్జెక్ట్ ని డిటెక్ట్ చేయడానికి యూజ్ చేస్తారంట
ఆ
అల్ట్రాసోనిక్ సెన్సర్ వచ్ కి ఆ డిస్టెన్స్ ని మెజర్ చేసేకి యూస్ చేస్తారంట అల్ట్రాసోనిక్ సెన్సార్ కి ఫోర్ పిన్స్ ఉంటాయి ను వచ్చి అయ్యర్ సెన్సార్ కి త్రీ
అ
ఆ పిన్స్ ఏమైనా ఐడియా ఉంటే చెప్పొచ్చు కదా నువ్వు
అల్ట్రాసోనిక్ సెన్సార్స్ లో అయితే అ టూ పవర్ పిన్స్ ఉన్ ఉంటాయి ఇంకో టు వచ్చేసి ఎక్కువ పిన్ ట్రిగర్ పిన్ ఉ ఇన్ అక్కో చ్చేసి అ అంటే సిగ్నల్స్ అనేది తీస్ తీ చేసుకుంటున్నది ట్రిగ్గర్ పిన్ వచ్చేసి ఉ అ అ సౌండ్స్ వేవ్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది ఆ అది అక్కడికి డిటెక్ట్ అయ్యి ఇట్ల తీస్ తివ్ చేసుకున్నాక మనం డిస్టెన్స్ అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తాం
ఆ ట్రిగ్గర్ పిన్ అనేవి అవుట్ పుట్ పిన్ కదా ఆ ఎక్కువ వచ్చి ఇన్ పుట్ పిన్ ఊ ఇంకేం రంజాన్ కి రావచ్చు కదా ఇన్ టికి బాగా సెలబ్రేట్ చేస్తాం లాస్ట్ ఇయర్ గుడా పిల్చ్నా రాలేదు
అ ఎప్పుడు రంజానా
రంజాన్ నెక్స్ట్ వీక్ మేబి టెవ్న్టీ టెవ్న్టీవన్ ఉండచ్చు
ఎట్ల సెలబ్రేట్ చేసుకుంటారు మీరు
మేమైతే మా నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి పోయి సెలబ్రేట్ చేసాం అక్కడ ఆ ఏంటది నానమ్మ వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ జేశారు ఫ్యామిలీ మొత్తం వెళ్తార్ అక్కడి
ఆ మీ అంటే మొత్తం ఫ్యామిలీ అంతా అక్కడ గెట్ టుగెదర్ ఒర్ లావానా
ఒగ్ గెట్ టుగెదర్ లాగా పోయి చేస్తాం ఇంగ్ కా ఒచ్చి ఇంకొచ్చి అక్ మన అందరూ అంటే ఆ ఆడపిల్లల అంటే ఇంగామ్ పెద్దోల్కి హెల్ప్ చేస్తా అంటారు
అవును
వాళ్ పెద్దోలోచ్చి బిర్యానీ చేస్ రా అంటారు తినేసి పని చేసి అందర్కి
ఆ
అమ్ ఇంగ అంతే ఈవినింగ్ వర్కు టైమ్ స్పెండ్ జేసి ఎక్కడైనా బయటకి ఎల్లల్ అన్ ఉంటే బయటకు వెళ్ళి చేస్తాం ఇంగా దాన్ ముందు ఒక థట్టీ డేస్ ఫాస్టింగ్ ఉంటుంది థట్టీ డేస్ రండే థర్టీ డేస్ ఏమో లొయ్ టెవ్న్టీ నైన్ ఫాస్టింగ్స్ ఉంటై అంతే
ఏందో అట్లన్
ఆ మ్
ఒచ్చిండు ఉగాదికి
తా ఉగాది ఎట్ల సెలెబ్రేట్ జేసర్ మీరు
వాళ్లు ఇప్పుడు ఇంగ్లీష్ వాళ్ళకి జన్వర్ ఫస్ట్ చెళ్ళనూ ఆ అంటే హిందూస్కి ఉగాది అలాగా ఫస్ట్ ఫెస్టివల్ అండ్ మంటా
ఊ న్యూ ఇయర్ లాగా
ఆ అది న్యూ ఇయర్ లాగ
ఊ
మొత్తం అన్ని తెలుగులో నెలలు ఉంటై గదా చైత్రం వైశాఖం అవన్నీ ఆ మొత్తం ట్వెల్వ్ మంత్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడ్ రిపీట్ మళ్ళీ స్టార్టింగ్ కొస్తేనే ఇది ఫస్ట్ అన్మాట ఇయర్ స్టార్టింగ్లో
పేర్ వచ్చా నీకీ ట్వెల్వ్ మంత్స్ ది తెలుగులో
చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆ షాఢం, శ్రావణం, భాద్రపదం ఆషాఢం కార్తీక మాఘం, పాల్గుణం అవున
ఆల్మోస్ట్ వాళ్ళు గుర్తుకున్నయి.
ఆ
అది ఏందో చేస్తార్ కదా
ఉగాది పచ్చడి చేస్తాం. పొద్దునే లేసి తలస్నానం చేసి ఆ ఆ ముగ్గుల్ ఏస్తారు రంగు రంగులు ఆ అదంతా అయిపోయిన తర్వాత ఇంట్లో పూజ చే చేస్కొని అవు ఒక్ కొంతమంది ఉపవాసం ఉంటారు. ఉపవాసం ఉన్న లేకపోయిన వాళ్లు నార్మల్గా వాళ్లకిష్టమైన స్వీట్స్ ఫుడ్ ఐటమ్స్ ఆ చాల చేసుకుంటార్ రకరకాలుగా అన్నీ చేస్కొన్ తింటరు. ఉగాది పచ్చడి చేస్తరు అందులో సెవెన్ ఆ షెడ్రుచులు అన్నమాట అంటే సెవెన్ మేడం సెవెన్ ఐటమ్స్ అనేవి మిక్స్ చేస్తారు. అంటే కారము, తీపి
మ్ ఉపవాసం అంటే ఎట్లా నీళ్లు ఫ్రూట్స్ అవన్నీ తినచ్చా
ఆ ఫ్రూట్స్ తినొచ్చు పాలు ఫ్రూట్స్ వాటర్ తీసుకోవచ్చు
మ్ కాని మేమ్ తినకూడదు ఏమన్నా స్వీట్స్ చేస్తే అవి తినచ్చా
ఫ్రూట్స్
నీళ్లు మిల్క్ ఉమ్ మా ఉపవాసాలు అసలు మేము ఎంగిలి కూడా మింగం తెలుసున అట్లా కంటిన్యూస్ గా ట్వంటీ నైన్ డేస్
మ్ మీకు అంటే ఇప్పుడు మీకు మెయిన్ ఫెస్టివల్ ఇది ఒకటే కదా
ఉమ్ మెయిన్ ఇంకోటి కూడా ఉంది కదా ఆ ఇంకోటి ఉంది
అ మాకు మేము చాలా ఫెస్టివల్స్ ఉన్నాయి ఉగాది వచ్చేసి అంటే తెలుగు నూతన సంవత్సరం అది బాగా జరుపుకుంటారు హలో ఆ హలో